హలో
హలో
ఏం చేస్తున్నారంండి బాగున్నారా
ఆ బాగున్నామాండి మీర ఎలా ఉన్నారు
పర్లేదండి బాగానే ఉన్నా
అవునా అండి
అవునండి ఏం చేసారు ఈ రోజంత త అదా ఇప్పటి వరకు ఏం చేశారు
ఏం లేదండి ఇప్పుడే మీటింగ్ అయిపోయింది డిన్నర్ చేయాలి ఇంకా
ఏం ఏం మీటింగ్ అండి
ఏం లేదండి ఆఫీస్ మీటింగ్ ఉంది
ఓ ఓకే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా
ఆ అవునండి
ఓ ఓకే అవునా ఎలా ఫీల్ అవుతున్నండి వర్క్ ఫ్రమ్ హోమ్ని
ఓకే అండి పర్లేదు ఒ ఒకసారి బాగానే ఉండది ఇంకొకసారి బాగుండదు అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది
ఎందుకండి అలా
అంతే అండి సటైమ్స్ ప్రతిసారి ఇంట్లో ఉండి చేయాలా అని అయితే అనుకోం కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాల అనుకుంటాం కదా అట్లా
అవునా బెస్ట్ కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అం టే ఇంట్ల ఇంట్లలో కూర్చొని చేయొచ్చు
అది మేలే అండి కానీ అన్ని సార్లు ఒక్కొక్ సారి అనిపిస్ వస్తుదండి అట్లా పోయేసి వస్తాం ఒకసారి ఆఫీస్ కి అని
ఓకే అట్లా పోయి వచ్ వచ్చేసి సరిపోతదా అండి
సరిపోతుందండి ఒక రోజు మీరే అన్నారు కదా వర్క్ వర్క్ ముమంటే మ మేలే అని సో మేలన్నప్పుడు ఎం కస్సలే వద్దు అనుకుంట్నం ఓ ఒకసారి అలా వెళ్ళేసి కొలీగ్స్ నందరినీ మాట్లాడిచ్చేసి వస్తే బాగుండు అన్ తుంది అంతే అండి మ్మ్ అవునండి
ఎలా ఎంజాయ్ చేస్తారండి హొ నేనేం లేదండి అండి ఇప్పటి వరకూ ఏదో కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాను మాకేం వర్క్ ఫ్రమ్ అవును మేమేం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయట్లేదండి నేను రెగ్యులర్గా ఆఫీస్కే వెళ్తాను నాకు ఎక్కువగా ఆఫీస్ వెళ్ళడం అంటేనే ఇష్టం ఎందుకంటె మా కొలీగ్స్ తో టైమ్స్ స్పెండ్ చేయాలన్నా
ఓకే
ఆ అది నాకు చాలా ఇష్టం అండి అందుకోసమనే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎక్కువ ప్రిఫర్ చేయనూ అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ టు కూడా చాలా బాగుంటుందండి ఆ మామూలుగా ఆఫీస్ కెళ్తే
ఇప్పుడు మీరే అన్ మి ఇప్పుడు మీరే అన్నారు కదండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా మేలేకదా అనీ మరి ఇది కూడ మీరే అంట్ అన్నారు ఆఫీసో
అంటే కొన్ని కొ కొన్ని కొన్ని వాటికి బాగుంటుందండి అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలీ బోరింగ్ అన్నట్టు ఉండకుండా ఇప్పుడు నే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఆఫీస్ కెళ్తేనే మేలండి ఎందుకంటే నాకిగ అక్ అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే కేవలం వర్క్ లాగే కాద అన్నమాట నాక్ కొలీగ్స్ తో నేన్ టైం స్పెండ్ చేసీ వాళ్ళతో ఆడుకుంటూ
వర్క్ చేస్తారా ఆడుకుంటరా అం ఆడుకుంట టారా అండి మీరు
అదేం లేదండి అంటే ఆ ఆడుతూ పని చేయడం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనీ ఒక పాట ఉంది కదా
ఓకే ఓకే అంటే మీరు అలాంటిది అలా ఫాలో అవు
అలా ఫాలో అవుతా అండి నేను ఎప్పుడూ వర్క్ స్పేస్ లో టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అట్లాగా ఒకా ఒత్తిడీ... వాతావరణాన్ని సృష్టించడం కంటే ఒక జాయ్ ఫుల్ గా... ఉండడం అంటే ఇష్టం అండి నాక్
ఆ..... నే నేను అందుకే అలా అన్నా అండి అంటే ఒక ఒక రోజయినా అలా వెళ్లి శ్రావణ్ లానె అని అనింది అందుకే అండి మీరన్నట్టు దాన్ని పొమ్మమని మంచిదే కదాండి అలా అని సటైమ్స్ కొంచెం డిఫెన్స్ కూడా ఉండాలి కదా
అవును నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏమంటారో అని నేను అడిగానండి
ఉ హుమ్ అవునా అండి
అవునండి
ఎలా ఉందండి ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఓకె అండి అది మనం పనిచేసే వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు మనతో ఆ.. అంటే మనల్ని మన వర్క్ పరంగా వాళ్ళు సహాయం ఏ విధంగా ఉంది
అది నిజమే అండి కొలీగ్స్ గానీ మన మేనేజెస్ కానీ మంచిగాంటే వర్క్ కూడా సాఫీ గా పోతా ఉంటుంది అవన్నీ మంచిగా లేకపోతే అది కష్టమే అండి చేయడం కూడా అ జాబ్ టాడ్సైడ్ గా అనిపించిందింటే అసలు అస్సల్ చేయలే మండి
అవునండి వర్క్ ఎన్విరాన్మెంట్ య... ఆ... మనం ఉద్యోగం చేసే చోట అ వాతవరణం మనేది ఎలా ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి లంటే తెలుసు అనుకుంటా మీకు ఆమ్ ఆ... అవునండి నిజమే అలా ఉంటేనే బావుంటుంది ఎందుకంటే ప్చ్ ఆ అది మన పైన ప్రెజర్స్ కొన్ని కొన్నీ చోట్ల ఎలా ఉంటుందంటే
వర్కే ప్రెషర్ గా ఉం వ వర్కే చేయాల అని అ ల్ చేసుకుంట కూర్చుంటే పక్కన కొలీగ్స్ అదే టార్చర్ మేనేజర్ అదే టార్చర్ ఉంటే అసలు చేసే పనే ఉండదంఢి అసల్ చేసి చేయాలన్నా ఆ ఒపీనియనె ఆ థాటే రాదు కి ఎంత స్ట్రెస్ ఫుల్ గా ఉన్నా ప కానీ మన్ మన్ మనం పని చేేసే ఎన్విరాన్మెంట్ బాగుంది అంటే ఆ స్ట్రెస్ కానీ అవన్నీ ఏమీ అంతా అనిపించద్
అవునండి అందుక్ ఓకే అండి నేను మా కొలీగ్స్ తో ఆ వాళ్ళు వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయోఅవి పోగొట్టాలనె చూస్తాను నేన ఎప్పటికీ వాళ్ళకి టెన్షన్ లా గా అవునండి
ఓకే ఏ ఏ మీరేం చేస్తారని టెన్షన్స్ అన్ని పోగొట్టడానికి వాళ్ళందరినీ టెన్షన్ గా పట్ట పట్టను పెట్టకుండా చూసుకుంటాను అన్నారు కదా అంటే మీర ఏం చేస్తారు టెన్షన్ పోగొట్
టెన్షన్ పోగొట్టడానికి అంటే ఒక ఫనీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం గానీ ఆ సి ఇప్పుడు హ్మ్
కానీ లేకపోతే ఆ వీక్ డేస్ కానీ వ
హ్మ్ నాకి వీక్ డేస్ బాగుంటుందండి వీకెండ్స్ కంటే ఎందుకంటే నీ ఆ ఐ ఫీల్ మై ఈ ఆ అది ఎలా చెప్పచ్చు నాకు కొలీగ్స్ తో నే ఉండట టం నేను ఒక ఫ్యామిలీ లా భావిస్తా తనమాట సో నాకు అదే ప్రపంచం అండి వాళ్ళతో ఉండడమే ప్రపంచం ఉన్నట్టు ఉంటుంది అది కాక వాళ్ళు చాలా మంచి వాళ్ళు అర్థం చేసుకునే స్వభావం కలవాళ్ళు
హ్మ్ మేలే అండి చాలా మ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది మీ చుట్టుపక్కల అలా ఉంటే వర్క్ చేయడానికి కూడా కొంచెం ఎథుజియాస్టిక్ గా పని చేేస్తాం ఇంకా బాగా చేయ్యాలా ఇంకా చేయాలా ఇంకా చేయాలా రోజు డైలీ ఆఫీస్ కి వెళ్ళాలా అని థాట్ వస్తుంది లేకపోతే అసలు అ థాటే రాదండి వెళ్ళాలంటే అబ్బ వెళ్ళాలా స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఫీల్ అవుతాం కదా ఎగ్జామ్స్ ఉంటే అబ్బ ఈ రోజు ఎగ్జామ్ ఉంది నాకు పోవాలని లేదనేది ఒక రీజన్స్ చెప్తారు కదా పిల్లలు లేదా ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే నేను ఫ్రెండ్స్ తో ఆ ఈరోజు నేను స్కూల్ కి వెళ్తాను నేను ఇంట్లో ఉండమన్నా ఉండమంటారు అలా ఉంటుంది వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంది అంటే
హ్మ్ బట్ నాకి ఈ మీకు ఒ సన్నివేశం షేర్ చేయాలి అనుకుంటున్నాను ఆ మామూలుగా నేను కో ఒకరిని చూస్ అవునండి నేనూ ఒకరిని చూసినాను ఆ అండి మావా అమ్మా కొలీగ్స్ లోనే ఒకరిని చూశాను టె వాళ్ళు ఆ ఆఫీస్ కి రావడం కంటే ఎక్కు గా లీవ్స్ తీసుకుంటేనే హ్యాపీ ఫీల్ది టరండి
మీ మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు అండి
ఆ ఇప్పుడు బావుంది చెప్పండి ఏదో చెప్తా ఉన్నారు వ్ వాయిస్ బ్రేక్
ఇప్పుడు ఇప్పుడు ఇన్ వినిపిలేదా అన్ని
హలో
హలో ఆ చెప్పండి మీకు ఇప్పుడు వినిపిస్
ఆ ఆ విన్ పిస్తుందండి
మ్ అదే అండి ఇప్పుడు ఆ మా నాకు జరిగిన ఒక సంఘటనని నేను మీకు చెప్తాను
ఊహూ చెప్పండి
ఇప్పుడు కొంతమంది కులీగ్ ఇప్పుడు మా కులీగ్స్ఏ ఉన్నారు వాళ్ళు ఎక్కువగా ఆఫీస్ లో ఉండడం కంటే వాళ్ళకి ఇంటికి పోవడము లీవ్స్ పెట్టడం అంటేనే ఇష్టం అండి
మ్ అవును అంటే కొన్ మీరే అన్నారు కదా అంటే మీ ఒపీనియన్ అది వా ఆ అక్కడ ఉండి వర్క్ చేయడం ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ కాని కొలీగ్స్ తో ఉండడం గానీ మీకు ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అన్నారు మీరు దాన్ని కూడా ఫ్యామిలీ తోనే కంపేర్ చేస్తున్నారు మేబీ వాళ్ళ ఫ్యామిలీతో ఉండడమే ఇంకా ఎక్కువ ఇష్టం. ఏమో వెన్ కంపర్ టు కొలీగ్స్ తో ఉండడం కన్నా.
అవునండి నిజమే ఉండొచ్చు.
క్కువే ఉంటుంది కదా! ఉమ్ మీకిది ఇష్టం, వాళ్ళకి అది ఇష్ చం అందరూ ఒకే లాగే ఉంటే. అందరూ ఆఫీస్ లోనే ఉండాల. అనుకుంటరు కదా! లేదా అందరూ ఇంట్లోనే ఉండాలన్ కుంటారు కదా.
నిజమే అండి. మీరు కరెక్ట్ గా చెప్పినారు. అయినా అయినా ఈ వర్ ఫ్రమ్ హోమ్ నుంచి ఈ మానసిక రుగ్మతలు అనేవి ఎక్కువ అైతాయి కదండి. ఈ వర్క్ ప్రెజర్ వల్ల గాని. అవునండి. హలో! ఈ వర్కెన్ ఎన్వీరాన్ ఈ వర్కెన్ ఎన్విరాన్మెంట్ వళ్ళ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల.
హలో
ఉహ్ దాన్ని ఎలా మీరు. ఆ ఇద్ చేయగలుగుతున్నారు. ఆ అవునండి. అదే మీరు ఈ వర్క్ ప్రెజర్ ని ఎలా!
కొంచెం. ఆ సిగ్నల్స్ ఉన్న సైడ్ దగ్గరకి వెళ్ తా అసలు విపించట్లేదు. మీ వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతు తుంది. మీరు ఏం చెప్తా ఉన్నారు కూడా బ్రేక్ అర్ధం కట్టాయి. ఇంకొకటి అర్ధం లాస్ట్ లో వినిపిస్తంది. మధ్యలో మిస్ అయిప్
అవునా మీరు వర్క్ ప్రెజర్ ని ఎలా! హ్యాండ్, ళ్ చేయగాల్ తున్నారండి. ఆ అండి హలో! మీరు వర్క్ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగ్ తున్నారండి. హా అండి హలో మీర్ వర్క్ ప్రజర్ ని
హలో! హలో! కొంచెం సిగ్నల్ ఉన్న సైడ్ వెళ్దండి. వినిపించట్లేదు సరిగ్గా మీ వాయిస్